హలో మీర ఎలా ఉన్నారు
నేను బాగున్నాను ఏం చేస్తున్నారు
కాలనీ అ మీరు
ఆహా లే ఖాళీగానే ఉన్నానా ఎలా ఉంది వాతావరణం అది బాగుందా
ఇప్పుడు సమ్మర్ కదా
అ
ఎన్ని హవర్స్ అని అలా చూపిస్తుంది ఎన్ని మనిట్స్ అని
తెన్
హలో
హలో
ఎన్ని మినిట్స్ అని ఎలా చూపిస్తుంది
అక్కడ మాకు ఇక్కడ కౌంట్ అవుతుంది మాకు ఆ అదే
ఏమో మాట్లాడకపోయినా మాట్లాడకపోయినా ఫోన్ ఎత్తకపోయినా కూడా కౌంట్ అవుతుంది ఏం ప్రాబ్లం లేదు అన్నారు
ఇది ఇందులో మనం ఈ కన్వర్జేషన్ ఉండకూడదు మనం నార్మల్ మాట్లాడతాం ఇది ఓన్లీ జస్ట్ టాపిక్ కోసం మాట మాత్రమేన అవునా ఆహా లేదు లేదు ఓన్లీ జస్ట్ అక్కడ టాపిక్స్ ఉన్న వాటివే మనం మెన్షన్ చెయాలన్నారు
ఓకే
లేదుంటే రోజు ఏం పనులు చేస్తారు అట్లా అలా మాట్లాడుకోవాలి
ఉ ఒక టూ కాల్స్ అయయి మావి
అవునా నావీకా ఇది సెకండ్ కాల్
నాకు ఈ రోజు వచ్చింది ఈ ప్రాజెక్ట్ అంటే ఫోర్ డేస్ నుంచి కాలిగా ఉన్నావా
ఆ చెయ్యాలి ఈ రోజే చేస్తున్నాను నేను అవ్వలేదు చేయడానికి
క డిపి నువ్వేనా నిముందర
మా తమ్ముడు
నువ్వే బాగున్నావ్ ఏల్
మనం టాపిక్ మాట్లాడుకుందామా మనకు వచ్చింది కూడా పోతది ఏమో వచ్చింది కూడా అమౌంట్ పోగొట్టుకోవడం కన్నా అట్లీస్ట్ ఏదో ఒక రిజెక్ట్ చేస్తారు కదా అని
ఆ అదేమి ఉండదు అన్నారు ఏమో అయితే నువ్వే మాట్లాడు
టాపిక్ అయితే వాతావరణం లేదంటే ఫెస్టివల్స్ మాట్లాడదం
ఫెస్టివల్ మాట్లాడకూడదు
మాట్లాడొచ్చు
మాట్లాడుకూడదు ఉండు నేను నీకు సెండ్ చేస్తా ఒక్క నిమిషంలైన్లో ఒక్క నిమిషంలైన్లో ఉండే నీకు నేను సెండ్ చేస్